హలో ఆ నమస్కారం అండి బాగున్నాం అందరం బాగున్నాం ఇంట్లో అన్ ట్యాగో ఒక అవ్వ కుర్చీలో కుచ్చోంది ఒక అమ పడుకోని ఉంది అదే స్పీకర్ పెట్టిండది అరుణాచలానికి ఎప్పుడు పోదాం మన్న నాదండి
అది ఏమో ఏం చెప్పలేదండి
నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి గప్పుడయితే పెట్ట బాకండి
లేదులేండి వస్తే ఇక్కడికి వస్తారన్నారు బోయకొండకి లేకుంటే ఇంట్లోనే చేసుకొని తిందాము అని
ఉమ్ మీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి
మా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మిమ్మల్ని అడిగినారంండి అప్పుడే పొద్దున
అన్ ఎవరో అన్ననా
ఉమ్
నేను కూడ అడిగిన అని చెప్పండి ఉమ్
మ్మ్ ఎందుకో ఈ మధ్య మంచిగా ఆకలిస్తాంది తింటున్నాను కొంచెం ఏదో లావయినట్టు
ఏ మీకా అండి
ఆ అవునండి
ఇంటికి వచ్చినక చూద్దాంలేండి మీరు ఎంత లావయినారో ఎంత సన్నమయినారో
ఇంటికి వస్తే సన్నగా అయిపోతను ఇంకా
ఆ ఎన్ని గన్నీ మీ
తింటాము తిన్నాక మొత్తం కరిగిపోతుంది పనులు చేసి అట్లా ఇట్లా తిరిగి షాప్ లో ఇంటికాడికి
ఉమ్ ఏ
నను
ఏ ఎందుకండి బట్టలు కొనడం
ఆ నైట్ వేసుకునే కండి నైట్ డ్రెస్సులు
ఉహు ఎక్కడ కొందాం అనుకుంటున్నరండి
ఇక్కడ పోదామనుకున్నాము టైం కుదరలేదు
ఆ అ ఆన్లైన్ పెట్టుకోవచ్చు కదా
ఆన్లైన్ ప్యాంట్స్ పెట్టుకున్నాను ఒక రెండు ఉన్నాయి
ఉమ్ మ్మ్
ఉం
కాసేపు నన్ను మాట్లాడకుంటూ ఉండండి దాన్న నేను రిలీఫ్ ఇచ్చేస్తుంటా ఉ మీరు చూ సీరియల్స్ చూడమానేసినారా అండి
మేమా ఆ ఏదో ఒక చూస్తానండి నిండు నూరుళ్లా సావాసం
ఉమ్
అ అది ఎప్పుడో ఒకసారి ప్రోమోస్ చూస్తా ఉంటాను
ఆ
అప్పుడప్పుడు ఏదో జగదాత్రి
అ మ్మ్
సినిమా చూస్తూ ఉన్నాను గోదారి గట్టు పైన ఇంకా అది వేసాన్ మధ్యాహ్నం బట్టలు వాష్ చేసుకున్నా ఉతుక్కున్న
మ్మ్
ఇంకా అట్లా టైం గడిచిపోయింది తలాకు నూనె పెట్టుకొని స్నానం చేసి
మ్మ్ వదిన తలకు పోసింది
ఇంటికి పోయినాక షాంపూ అదే కుంకుడు గాయదీ వాడాలి ఇంకా అండి
ఉ తెప్పిస్తా అన్నారా
ఉ చేయాలి చేస్తాను వాళ్ళకి అడుగుతాను
ఉ ఊ ఆ షాంపూ కళ్ళల్లో పడితే మంట
ఏ షాంపు అయినా కూడా కళల్లో పడితే మంటగనే ఉంటుంది
అంటే అది అది ఎక్కువ ఉంటది
అది కళ్ళు మూసుకోవాలండి
ఒకసారి ట్రై చేసాను షాంపుని ఆ ఊరు ఉండమని ఊ ఉ ఆ ఓ టీవీ సౌండ్ ఆ
అబ్బాయిలు అందరు పోయినారో ఏమో వీళ్ళు బయట డబ్బులకు ఉంటది కదా
ఆ ఉ ఆ
తినమన్నారంట
ఉ ఏమైనా
వాళ్ళకి దెబ్బలు ఒక అమ్మాయికి ఏదో చాలా ఎక్కువ తగిలింది వన్ మంత్ బెడ్ రెస్ట్ అడిగింది ఇవ్వమన్నారంట
ఉ
ఒకమ్మాయికి దెబ్బలు మూత అంత మొహానికి
వాళ్ళ ప అంటే పీజీ నుంచి వెళ్ళినారా
పీజీ నుంచి వెళ్ళినారు పీజీ వాళ్ళను అడిగినారు పర్మిషన్ మీకు ఇచ్చినారు అని
ఉ
ఇగ వాళ్ళు పోతామంటే ఎందుకు ఇయరు
ఆ
అందుకే ఇప్పుడు అట్ల పోవాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాలి అని చెప్తున్నారు అమ్మ పీజీలో ఉన్న అంకులు
ఆ రేపు పోయినా కూడా పర్మిషన్ అడగాలా
ఆ రేపేం లేదు గుడికి చెప్ప చెప్పినాము అంకుల్ కి పొద్దున్న ఇట్లా వెళ్తున్నాం అంకుల్ గేట్ ఓపెన్ చేయండి అని ఉ సరే అమ్మ ఫోన్ చెయండి అని చెప్పినారు
ఉ
ఉ
ఉ
మీ చెల్లి ఉంది కదా అక్కడ మీ ఊర్లో
ఏ
తను మీ క్లాస్ ఏ క్లాసు
ఇప్పుడు నైన్త్కి వెళ్తది
ఉహు తొమ్మిదవ తరగతి ఉమ్ తనే ఏం చేస్తున్నాడు పక్కన మీ అన్మ
తను ఇప్పుడు
ఆ
అయ్యోమయంలో ఉన్నాడు డిగ్రీనా బీటెకా
ఉహు
ఉమ్ వాడు బిటెక్ వద్దు నేను డిగ్రీ చేస్తా అంటన్నాడు
ఉ
అది ప్లేసెస్ ఎక్కడ మైదుకూర వి విజయవాడ తిరుపతి ఇట్లా చూస్తున్నాడు ఉమ్ అంటే దానికి హాస్టల్ కు పోయే ఉద్దేశం లేదు
ఉ ఇక్కడ నుంచే ఇంటి దగ్గర నుంచే వెళ్ళాలి
ఉమ్
ఉమ్
ఇంగ యష్యూ స్కూల్ మారిపోయాలినుకుంటానం వాడ్ని
ఉ
ఇంగ ఏమైతదో వాడు ఇప్పుడు నైన్త్ కుతాడు కాబట్టి టీసి ఇస్తారో ఎవ్వరో సార్ వాళ్ళు ఉ
ఉ
ఏ స్కూల్ కి చే మార్చాలని ఉహు
ఉమ్ ఉమ్
పో నేను ఒక బ్యాగ్ కొనాల ట్రారీ లాగేది
ఏ ఎందుకు
ఇది ఎప్పుడుదో ఉంది అప్పుడెప్పుడో ఇంటర్ చదివేటప్పుడు బ్యాగ్ చిన్నది శాలీ లాగా ఉంటేరా పట్టుకొని పోవచ్చు బట్టలన్నీ పెట్టుకొని ఇదేదో చిన్నది
ఉ ఉ
మేము అప్పుడు పాండిచ్చేరికి ఎళ్ళినం కదా
ఉ
అప్పుడు క్యాప్ కొనుకున్నా క్యాప్ ఉంది నా దగ్గరే
ఊ
తలకు పెట్టుకునేది
ఉమ్ మా ఆ అన్న ఎప్పుడు ఇంటికి వస్తాడంట, అక్క పన్నెండు, నువ్వు ఫ్రైడే అ సాటడే అన్న
అందు తెలి పదహైదు ఆ లేదంటే పదహారు అనుకుంటున్న రెండో శనివారం రావచ్చు.
ఉమ్
ఉమ్
ఏ సాటర్డే వీకెండ్ కదా, సాటర్డే సండే.
శనివారం కూడా ఉంటుందనుకుంటా
ఉమ్
ఉమ్ మాకు ఇక్కడ వర్షం పడింది కదా, వి కిటికీలో నుంచి చల్ల గాలి వస్తుంది.
నాకు అసలు ఇక్కడ గాలి తోల్లే, వర్షం పల్లే. వేడి ఉమ్
మాకు చాలా మంచిగ వస్తుంది చల్లగా.
ఉమ్ అక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి కదా.
ఉమ్ ఉంటయి
అందుకు చల్లగా ఉంటది ఉమ్
ఇంకా కొండ ప్రాంతం కద చుట్టూ.
ఉమ్
హిల్స్ ఉంది ఇక్కడ.
ఉమ్ ఉమ్
టారు దీన్ని.
ఆంధ్ర ఊటి
హ్మ్ అంతా చల్లగ ఉం టుంది ఇక్కడ ఆంధ్ర, ఊటి.
ఉమ్
సరే అండి ధన్యవాదములు.
ఉమ్ సరే అండి బాయ్.
ఉంటాము.